మాట్లాడండి
హలో
హలో నేను మాట్లాడేది వినబడుతుందా
హలో
హలో నేను మాట్లాడేది వినబడుతుందా మీకు
సార్ నమస్కారం మ్ సార్ గుడ్ ఈవినింగ్
నమస్కారం నేను మాట్లాడితే వి వినవడబడపడుతుందా హలో నేను మాట్లాడేది మీకు వినపడుతుందా
ఆ ఇన
హలో
సార్ నమస్కారం గుడ్ ఈవినింగ్ హలో
వినబడుతుందా ఆ మాట్లాడండి హలో నాకు వినపడుతుంది మాట్లాడండి
హలో సర్ నమస్ మస్కారం గుడ్ ఈవినింగ్
ట్లాడండి
కు ఏం సి మీకు సినిమాలంటే ఇష్టమా
ఆ సినిమాలంటే నాకు
ఆ రీసెంట్గా ఏం ఏం సినిమా చూసారు సర్
మొన్న సంక్రాంతికి విడుదలయిన మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను
ఓల్డ్ సినిమలం టే ఇష్టమా ఈ ఈ ఈ మధ్య కా కాలంలో వచ్చ స ఆ ఎయిటీస్
ఫ్యామిలీ సినిమాలు ఏవైనా ఏ హీరోతో సంబంధం లేదు కానీ స్టోరీ బాగుందని టాక్ విని పిలిస్తే చాలు ఎవరిదైనా చూస్తాను ఏ పిల్లలుగ లవ్ స్టోరీలు కూడా ఇష్టపడతాను కదా బాగుంది అని వాళ్ళన్నా అది గూడ చూస్తాను కాకపోతే ఫ్యామిలీ సినిమాసయితె ఓకే
ఏ ఫ్యామిలీ సినిమాస్ చాలా బాగుంటాయి సార్ ఈ మధ్యకాలంలో మన శివశంకర వరప్రసాద్ కానివ్వండి అంతకుముందు వచ్చిన ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా బాగుంది సార్ అవి వెంకటేష్ గారిది కానీవి చిరంజీవి గారిది కానివ్వండి చాలా బాఉంది మేమింకా మేము ఇంకా చూసాం ఫ్యామిలీతో వెళ్ళలేదుగాని ఇట్లా ఒకరిని ఇగ చూసి వెళ్ళి చూ ఆ చూ చూసాం ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించరు మేము వెళ్తాం చూస్తాం ఎక్కువగా అ అంటే ఓల్డ్ సినిమాలు బాగా జూస్తం ఇంట్లో ఉండి ఓ రిపీటట్ రీ పిట్ యూట్యూబ్ లో కానివ్వండి లేకపోతే టీవీలో ఏశినప్పుడు ఎంత మంచి సినిమాలు ఎక్కువ శాతంగా బాలకృష్ణ సినిమాలు చూస్తాం
ఆ ఆ నేను కూడా పాత పాటలు అంటే చాలా చాలా ఇష్టపడి వింటాను పాత పాటలు వి అంటే అర్థవంతంగా ఉంటాయి. ఒక మృదు మధురమైన సంగీతం ఉంటది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తది. కాబట్టి పాత పాటలు వేసుకొని. మళ్లీ. మళ్ళీ వింటుంటాను.
అవును సార్ మేము కూడా మేము కూడా దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయితూ ఉంటాం. ఆహ్ ఈ య మళ్ళీ మళ్ళీ అంటే ఎక్కువగా ఇందులో ఇట్లా హోమ్ థియేటర్ లాంటిది పెట్టుకొని సౌండ్ సౌండ్ ద్వారా పాత పాటాలు వింటే చాలా బాగా అనిపిస్తది. వస్తది ఎక్కువగా సౌండ్ పెట్టుకొని చూస్తాం. మా అమ్మాయి కూడా ఈ పాత పాటలకు చాలా అట్రాక్ట్ అయితది సార్.
ఓ.
ఆహ్ సార్.
సో పా పాత పాటల్లో ఏందంటే మనకు వినడానికి. ఇంపుగా ఉంటాయి. చెవులకు ఎంతో. హాయిని ప్రశాంతతను ఇస్తాయి. అందుకే ఆ సంగీత్. దాన్ని చాలా చాలా ఆస్వాదిస్తాను నేను.
అవును సార్ మ్యూజిక్ ఇప్పటి మ్యూజిక్ అప్పటి మ్యూజిక్ బాగా తేడా ఉంటది సార్.
ఇప్పటి మ్యూజిక్ రనుకొన్నధానం లేటప టప టప టపా. అప్పటేమో మళ్ళీ మళ్ళీ వినాలని. పించే. మృధు మధురమైన సంగీతం ఉం. అదే
అవును సార్ అందుకోసమే ఆ మ్యూజిక్ ఆ పాటలు వింటే ఆ హోప్ వేరే సార్. ఎంత టే ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ మర్చీ. పోవచ్చు.
మాయమైపోతది.
ఆహ్ ఎంత దండి టెన్షన్ లో ఉన్నా కాని స్ట్రెస్ట్ మొత్తం స్ట్రెస్ మొత్తం మాయమైపోతుంది. అంత మర్. అంగా ఉంటాయి.
ఆహ్
ఆహ్ నేరకి, కిరవాణి గారు, ఇలయరాజా గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. మీకు ఏ సింగర్ అంటే. కష్టం సార్.
నాకు కూడా బాలకృష్ణ, ఘంటశాల పాటలు బాగా ఇష్టం. ఎందుకంటే పాత పాటలు ఆయననే పాడాడు. అందులో ఆయన మర్చిపోలేని వ్యక్తిగా మిగిలిపోయాడు. ఘంటషాల చనిపోయినప్పటికి ఆయన పాటలు ప్రవహిస్తూనే ఉన్నాయి జనాలను. నాట్యాల.
అవును సార్ అవునువును. మళ ఆయన గారి పద్యాలు ఉంటావి సార్ అవి. చాల ఇదిగ ఉంటాయ్ మీర్ ఎక్. పౌరణిక సినిమాలు చూస్తార సార్
ఆ చుస్తాను
నాకు ఉనవాసం ఆ శ్రీకృష్ణ పాండవియం రి రిపీట్ చేస్తూ ఉంటాను సార్ నేను చాల బాగ చూస్తాను నాకు దేనికి సంబంధం లేకుండ నేను అవి రెండు రిపీట్ చేస్తూ ఉంటాను సార్ పౌరాణిక సినిమాలు అంటే నాకు చాల చాల ఇష్ ష్టం సార్ నేను ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతా ఉంటా వాటికి
ఆ నేను కూడ అలాంటి ఇ ష్టపడతాను అయితే ఇటీవల ఒక రెండు లవ్ సినిమాలే కాకుండా ఏదంటే పల్లెటూరి వాతావరణంతో తీసిన సినిమాలు ఉన్నాయి దండోర
ఆ దండోర ఆ చూసాం సార్ దండోర విన్నాము చూసాం మా సైడు మా పక్కూర్లో వడతారునుకుంటా దండోర కూడా ఆడతారు
ఔను
ఆ
అయితే ఆ దండోరా సినిమా పల్లెటూరి వాతావరణంతో మేళవించి తీసిన సినిమా. అది అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సబ్జెక్ట్ తీసుకొని తీశారు. కాబట్టి అది అచ్చం మన పల్లెటు టూరు లాగా అనిపిస్తుంది కాబట్టి, దానికి నేను కనెక్ట్ అయిపోయాను
శివాజీ గారి యాక్టింగ్ శివ అందులో శివాజీ గారి యాక్టింగ్ బాగుంది సార్ చాలా బాగా చేశాడు ఆయన
ఆ
మన మనకు తగ్గట్గా రియల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ అది
ఆ అలనే ఆ రాజు వెడ్స్ రాంబాయి గూడ
అవును సార్ అలాంటిది ఈ మధ్యకాలంలో ఒకటి టీవీలో కూడా చూసాం సార్ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా లాగానె ఈ మధ్య కాలంలో మేము టీవీలో చూసాము అనుకుంటా అమ్మాయికి పెళ్లి కోప్పుకోలేదని హెచ్ఐవి ఈ ఇంజక్షన్ ఇచ్చారు
ఆ రైట్
ఆ ఇది మొన్న మొన్ననే జరిగింది. అందు సినిమా లాగానే, అందులో సినిమాలో కూడా ఫాదర్ హెచ్ఐవి ఇంజక్షన్ ఇస్తారు కదా అమ్మాయికి,
ఉమ్
ఈ మధ్యకాలంలో మొన్న మొన్న నేను చేసిన ఆ పా ఏమైందంటే ఆ అమ్మాయి లక్కి ఏంటి అని అంటే అమ్మాయికి ఎక్కువగా అందులో పా నెగి్ నెగిటివ్ వెళ్ళింది పాజిటివ్ వెళ్తే బ ఇదిగా ఉండేది గానీ నెగిటివ్ వెళ్ళింది నెగిటివ్ వచ్చింది చాలా ఘోరం సార్ అది ఇది కూడా రాజువేట్స్ రాంబాయ్ సి ఫిలిం కూడా ఇది మనకు అనుగుణంగా సేమ్ పల్ల టూర్ లో ఎలా జరుగుతుందో అలానే తీసేసి
అంటది నటనలాగా తీయలే
ఆ నటన మొత్తం అది ఓన్లీ టోటల్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ మన దగ్గర వాన వాతావరణంలో ఎలాగైతే ఉంటుందో యాస్టిజగా అలానే తీసేసారు
అవును మన ఊర్లో ఉన్న ఇండ్లు లాగానే ఉంటాయి సగం సగం కట్టిన ఇండ్ళ ఉంటాయి సగం మె ట్లే ఉంటాయి మెట్లు పూర్తి ఉండవు ఇకలకు ప్లాస్ కింగ్ చేసి ఉండదు రోడ్డు అట్లనే ఉంటది అలుగు చల్లుతారు ముగ్గులు వేస్తారు చీపుర్లు అట్లనే భాష అంతే మొత్తానికి కి అది ఇది రెండు కూడా పలెటూరు కు సంబంధిం
అదే సార్ ఆ పళ్ళే జానపదం ఇలా ఉంటదు ఇప్పుడు ఆ వెస్ట్రన్ సినిమాలు వచ్చేసి మొత్తం సిటీలల్లోనే మొత్తం మొత్తం ఆ వీళ్లు ఎలా ఉన్నాయని ఇక పల్లెటూరు వాతావరణం కనిపించదు అందులో ఎంత పల్లెటూరులో సినిమాలు కానీ అందులో పల్లెడు వాతావరణమే కానిపించదు కానీ మన రాజువేడ్ రంబాయ్ లో పక్కా పల్లెటూరు సా సార్ పక్కా పల్లెటూరిని తీసున్నారు
అందుకే అది ఇష్టం
అవును సార్ ఈ మధ్య కాలంలో నేను ఒక వెబ్ ఆ ఈ మధ్య కాలంలో నేను ఒక వెబ్ సిరీ కూడా చూసాను సార్ మంతాయ అని అది కూడా చాలా బాగుంది సార్ వెబ్ సిీరీస్ చిన్న చిన్న స్టోరీ అయినా కాని బాగుంది
హు
ఒకా పల్లెటు టురి ము
నేను చూస్తాను అట్లయితే మంతయ్య కదా షార్ట్ ఫల్మ్ నేను కూడా చూస్తాను అందులో ఏందో తెలుసుకో ఉంటారు అది దేనికి సంబంధించింది
పల్లె పల్లెటూరి ఒక ముసలైన ఆయనకు నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండి ఆయన అందే ఏం లేదు స్టేజ్ పైనా నట ఆయన వచ్చినవారా అతని అతన్ ఒక చిన్న
ఆ
అనావే మీరు తీసే డైరెక్టర్ చూసి అతన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆయన ఆయనకు సినిమాలలోకి వెళ్ళాలనే ఒకక్కలా ఉంటుంది నాటక ద్వారా ఆయ నాటను చూసి చిన్న షాపిని తీకుంటే అంటే వీడియోస్ తీస్తాము కదా చిన్న చి చిన్నగా
ఆ అయితే నేను ఆ సినిమా తప్ప తప్పకుండా చూడాల్సిందే దాని లింకు మీకు ఉంటే మీ దగ్గర ఉంటే పెట్టండి వెతికి చూసి నేను మంతాయ షార్ట్ ఫిల్మ్ అంటే కొడితే వస్తది కదా
ఈటీవీ విన్ లో మట్టుకే వేస్తది సార్ ఎక్కడ రాదు ఈటీవీ విన్ లో ఉంది ఆయన చివరకు
వాయిస్ బ్రేక్ అవుతుంది
సినిమా రిలీజ్ ఉంటే తన ఊరి వాళ్ళందరికీ చూతాడు అని తిడుతాడు మనవాడు
ఆహా
బాగుంది సార్ పక్కా పల్లెటురుంది సినిమా మన దగ్గరలోనే తీసినట్టున్నారు జగిత్య
ఓకే అయితే నేను త్వర నేను దాన్ని చూడాలంటే ఈటి విన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా చేసుకోని చూడాలి కొనుకోవాలనా ఫ్రీనా కొనుక్కోవాలా
కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు ఈటీవీ విన్ లో ఫ్రీయే సార్ అది
అంటే ఈటీవీ విన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదా
అవును సార్ ఈటీవీ విన్ డౌన్లోడ్ చేసుకోవాలి సబ్స్క్రిప్షన్ అయితే ఏం అడగలేదు నేనైతే చూశాను జియో హాట్స్టార్ ద్వారా వెళ్ళి అందులో చూశాను నేను
సరే ఇంకా ఈ మధ్యనే ఏమేమి రిలీజ్ అయినాయో అవి కూడా నేను చూస్తాను దాంట్లో మంచి ఉన్ టే నేను మీతో షేర్ చేసుకుంటాను సినిమాల గురించి నాకు చాలా విషయాలు చెప్పారు మంచి చి నాలుజ అందించారు మీకు ధన్యవాదాలు